హలో
హాయ్ అండీ
హాయండి ఏం లేదండి ఖాళీగానే ఉన్నాను
అవునా
ఆ
ఎక్కడ మిది విలేజ్ ఆ సిటీయా
మాది విలేజేనండి గ్రామం
విలేజే నా
ఆ మీరేం చేస్తున్నారు అండి
నేనా అండి ఇక్కడా ఊర్లో వర్క్ చేస్తున్నా నండీ కాదు
మీ ఊర్లో విశేష శాలు ఏంటండి
మా ఊర్లో విశేషాలు ఏముంటాయండి మా ఫెస్టివల్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సీజన్ ఉ ఉప్పలమ్మ పండుగ సీజన్ కాబట్టి ఊళ్ళో చిన్న చిన్న పండుగలు ఫెస్టివల్ జరుపుకుంటుంటారు మీర్ ఏం చేస్తారు ప్రజెంట్
మేమేం లేదండి ఇగో మాగూడ ఉప్పలమ్మలే అన్ని పండుగలే ఫెస్టివల్స్ కొత్త సంవత్సరం ఉగాది వస్తుందండి
క్కు చేస్తారా మీరు
మేమేం వర్క్ చేయమని ఇంట్లోనే ఉంటామండి మీరేం వర్క్ చేస్తారండి
నేనేమ్ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్ డీ ఏ నా డిజిటల్ వర్క్స్ గీట్ల ఉంటాయి
అవునా అండి
హ్మ విలేజ్ అంటే మీకు విలేయ్ అంటే ఏమననా పంట పొలాలు చెలుకలు ఏమీ ఉంటాయి కదా మీకున్నాయా
ఆ ఉన్నాయంండి మాకు పంట చెలుకలు పొలాలు ఉన్నాయండి
అంటే పడుగ అంటే మీకు మాకంటే ఏం లేదని మీకు వేసేముందా
ఆ ఉందండి
ఏమేమిేస్తారు
మేము ఇప్పుడైతే ప్రజెంట్ మొక్కజొన్న వేసామండి అది ఇంకా కొన్ని రోజులు అయితే కాస్తుది
అంటే మీకు అంటే వ్యవసాయం మీద అంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తే మీకు లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయిని కొంచెం దాని గురించి చెప్తారా ఎక్స్ప్లెయిన్ చేస్తారా
ఆ చేస్తామండి మనకు వ్యవసాయం చేస్త ే పట్టుబడి పెడతామండి అది మంచి వంటంటే లాభం వస్తుంది ఇప్పుడు వర్షాలు వస్తే వెళ రాదండి
ఒక ఒక మొక్కదన్న ఒకటేస్తారు ఇంకేదైనా వస్తారావే వేసాం
ఫస్ట్ వర్షాకాలంలో పత్ ఎస్ ఇత్తాంమండి ఇప్పుడు వసిన కాలంలో అది మొక్కజొన్న ఇస్తామండి
అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్ అన్నట్టు
ఆ హౌస్ వైఫేనాండి
అంటే ఇప్పుడు మీకు మ్యారేడ్ అన్నట్టు మీరు అంటే మీ సార్ ఏం చేస్తారు
మా సార్ బ్యాంక్ లో వేస్తాడండి మీకు మ్యారేజ్ అయిందా అండి
అల్దని
అవునా అవునా అండి మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారండి వ్యవసాయమే నా అండి.
ఆ లేదండి రోజు వారి కూలికి పోతారు వాళ్ళు.
అవునండి
మాకంటూ ఏమ్ వ్యసాయం గిట్ల ఏం లేదు.
ఆ
మ్మ్ ఈ ప్రజె ఇప్పుడు సమ్మర్స్ సెట్ స్టార్ట్ అయ్యింది కదా.
అవునండి
ఆ పల్లెటూర్లో అంటే మీరు అంటే కొద్ది సమ్మర్ సంబంధించిన ఫ్రూట్స్ ఇట్ల ఏమన్న దొరుకుతయి గా మీకు!
వాటర్ మిలన్స్, మ్యాంగోస్ ఇంకా చాలా పన్ ఫ్రూట్స్ దొరుకుతయండి.
అవునా ఇక్కడ మాకు సిటీస్ సిటీ దగ్గరన్న మాకు దొరకడం కష్టం అంటే నేచురల్ ఫుడ్స్ మీకు దొరికుతాయి కానీ మాకైతే కెమికల్ ఫుడ్సే మొత్తం
అవునా ఇక్కడ మాకు న్యాచురల్ గానే ఇప్పుడు విలేజ్ కదా గ్రామం కదా అండి. ఈ నెల మొత్తం ఇక్కడ సేంద్రీయ వ్యవసాయమే చేస్తారండి.
ఆ అంటే సేంద్ర మీరూ సేంద్రీయ వ్యవసాయం అంటే ఇప్పుడూ మనా ఎలాంటి రసాయనక అ బ కెమికల్స్ వాడర్ అన్నట్టు.
ఆ వాడమండి.
ఆ అంటే ఇప్పుడూ అంటే మీరు ప్రజె మీ సా అంటే అంటే మీరు ఏమన్నా ఇప్పుడు ఫ్యూచర్లో ఏమన్నా చేయాలనుకుంటారన్నారా అంటే మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా!
అవునండి ఫ్యూచర్ లో ఏదైనా వర్క్ దొరుకు తే చేద్దాంమని అనుకుంటానండి.
మ్మ్ హు అంటే మీకు ఏమన్న కొడుకలాగ కొడుకు పాప గిట్ల ఎవళన్న ఉన్నారా?
ఆ నాకు ఇద్దరు పాపలేనండి. ఒక పెద్ద పాప స్కూల్ క వెళ్ళింది, చిన్న పాప ఆడుకుంటుందండి.
మ్మ్ ఇంక మీ వి ఊర్లో విశేషాలు ఏం టండి అంటే మీకూ ఉంటాయిగా విలేజ్కీ
ఆ అవునండి మా ఊర్లో విశేషాలు అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అందరు ఇక్కడ గర్ల్స్ అక్క ఒక దగ్గర కూర్చొని పచ్చీస్లాటలు ఇంకా మొదల యినా ఆటలు ఆడుతా ఉంటారండి. మీ సిటీ లో అంటే ఎలా ఉంటదండి?
టీ లా అంటే ఇప్పుడు మా సిటీ వైజ్ వచ్చేసరికి ఇగ ఎవరి పని వాళ్ళే, ఎవరి టెన్షన్స్ వాళ్ళకే ఉంటాయి. ఎవరి జాబ్ వాళ్ళు చూసుకుంట ఉంటరు కొంచెం మైండ్ రిలీఫ్ కోసం పార్క్ కుల చెట్ల కింద పోయి ఉంటాము. అంతకంటే ఎక్కువ ఏం చేసేది ఏం లేదు అంటే మీకు ఇపుడు మీ విలేజ్ టే మా ఇప్పుడు మాంగోసు ఆ ప్లసూ ఈత పండ్లు.
ఆ
ఇంకా తాడి ముందలు అంటారు కావా అవి మీకు అనుకూలంగా ఉంటాయా?
ఆ ఉంటాయిండి ఇప్పుడు ఈత పళ్ళు ఆ మామిడికాయలు దొరుకుతాయిండి.
అంటే ఇప్పుడూ ఆ మీక్ కు ఇప్పుడు విలేజ్ బెటరా సిటీ బెటర్ అండి మీకు మీ
మాకాయితే గ్రామమే బెటర్ అండి విలేజ్ లోనే అన్ని దొరుకుతాయి అందరు ఉంటారు మంచిగా కలిసిమెెలిసి ఉండడానికి
మీరిప్పుడు రీస సినిమాలు చూస్తారా మీరు ఎక్కువ
ఆ చూస్తామండి. మీరు చూసి మే మాంట సంక్రాంతికి వస్తున్నాం మీరు చూసారా అండి
ఆ మ మాకు అలవాటు లేదు చూడండి మ నా మొబైల్ని చూస్తేగానీ అది అప్పుడప్పుడు వెంకేష్ విక్టర్ వెంకటేష్ కదా అంటే మీకు వెంకటేష్ అంటే మీ ఫేవరెట్ పర్సన్
అవునండి మాకు వి విక్టర్ వెంక టేష్ అంటే చాలా ఇష్టం అండి
అవునా మీకు అంటే మీకు సిమా సినిమా థియేటర్ మీకు దగ్గరనేేనా.
మాకా ఆ దగ్గరండి ఇక్కడ మా బబ్బా దగ్గ దగ్గర ఆ దగ్గ దగ్గరే అండి
ఉమ్ హమ్
ఇప్పుడు ఉగాదికి స్పెషల్స్ ఏం ఉంటంది కాాలండి
ఆ అర్థం కదండి
ఉగాదికిమి స్పెషల్ అండి అప్పలు గ ఇట్లా చేసుకోవట్లేరా
ఉవాది కంట ఏ లేదు పగాది పచ్చడా చేస్తాం షడ రుచులతోని ఆ మరికాయ చింతపండు వే ఉప్ప పువ్వు ఇంకా ఉప్పు పులుపువ్గాస వగేర లాంటివి చేసి పచ్చడి చేసుకొని తాగుతాము ఇది ఇక్కడ మాకు తెలిసిన విధం మీక ఎట్లా మీరు ఎట్లా చేస్తారు పండుగ
మేము కూడా అండి ఇక్కడ పొద్దున్నే లేచి గ్లుూకోన్ నల్క్ జల్కన్ ముగగువెట్టు కొని దేవుళ్ళలకు దీపం పెట్టుకొని అంటే ఇక అదే షెడ్యూల్ చ తని అది చేసుకొని ఉగాది పచ్చడి చేసుకొని బచ్చాలు వేసుకొని పూర్ణాలు వేసుకొని అన్ని అందరం కలిసి తింటాంమండి ఇక్కడ విలేజ్ లో అయితే
ఉమ్
ఇంకా అండి ఆ వెళ్తాం అండి టెంపుల్స్ ఇక్కడ గ్రామాలలో విలేజ్ బాగుంటాయిండి టెంపుల్స్
ఆహా ఇప్పుడు ఇక్కడ తిరుపతి అనేది ఆ అంటే విన్నాను మీరు ఇప్పుడ ఆనా వెళ్ళారా ఆ ను పో పోలేదు తిరుపతి గ ఇట్లా మీరు ఏన్న టెంపుల్ క మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా వెళ్ళార అని ఏమన్నా టెంపుల్స్ గ ఇట్లా
ఆ నేను వికయి మధ్య కాలంలో ఇక్కడ విజయవాడ దగ్గర కనకదుుర్గమ్మ టెంపుల్ క వెళ్ళానండి అది చాలా బాగుంది డి అంటే అక్కడ పైన ఇంద్రకీలాద్రి పైన అమ్మవారు ఉండడం చాలా స్పెషల్ అనిపి ఇచ్చింది నాకు అక్కడ స్నానం చేస్తే అని పాపాలు గిట్ల పోతాయనే నమ్మకం చాలా ఫేమస్ అండి
నేను వెళ్ళలే అండి మాకు చాలా లాంగ్ ఉంటా అక్కడ కృష్ణ రివర్ అని ఉంటది కదా
ఆ అవునండి ఉంట
అ అంటే ఇప్పుడు మీరు అన్నీ చూసారా చూసిన చెప్పొచ్చు కదా మాకు కూడా వెళ్ళాలనే ఫీల్ ఉంటది అక్కడ ఏమేమి ఉంటుంది అని
ఆ చూసానండి అక్కడ రివర్ బాగుంటదండి అందులో బోట్లు మనం బోట్ లో ప్రయాణం కూడా చేయచ్చండి అక్కడ వాటర్ అయితే బాగుంటాయిండి.
ఇక్కడ అమ్మవారికి చీర పూలు గాజులు అన్ని పెట్టొచ్చుండి అక్కడ ప్రసాదాలు నిత్యం అన్నదానం అనేది జరుగుతూ ఉంటుందిండి. ఆహా ఇప్పుడు అమ్మవారుంటే ఇప్పుడు మనం న అప్పుడు సం చీ మన బతుకమ్మ పండుగప్పుడు కూడా అమ్మవారు నవ అది నవరాత్రి పూజలు అందుకునే దుర్గమ్మ గా
ఆ అవునండి
హు అదే ఇప్పుడు తొమ్మిది రోజులు నిత్యమాలలో ఉంటారు. మలాల్ మాలలు తీయడానికి వెళ్ళినప్పుడు ఆ కృష్ణాదుర్గమ్మ దగ్గరికి పోయి మాలలు తీస్తారంట హు అదే నాకు అంటే విన్నాను నేను కూడా ఎప్పుడు వెళ్ళలే కానీ అందర అంటారు పోదాం పోదాం పోదాం అని నా ఫ్రెండ్స్ అంటారు కానీ నాకే వీలు పడడం లేదు హు అట్లా
ఒకసారి విజిట్ చేయండి అక్కడ బాగుంటు ఉంటదండీ టెంపుల్ చాలా బాగుంటది ఇక్కడ ఆ అవును అండి
మీకు దగ్గరనే ఉన్నదండి అది
ఆ మాకు అంటే కొంచెం దూరమే గానీ మేము ఒకసారి వెళ్ళామండి.
ఆ
ఇక్కడ గ్రామాలలో కూడా బతుక బతుకమ్మ అనేది చాలా స్పెషల్ అండి ఇక్కడ అందరు ఆడవాళ్ళు మంచిగా రెడీ అయి బతుకమ్మ బాగా ఆడతారండి విలేజ్లలో మీకు తెలుసా అండి బతుకమ్మ పండుగ ఇది తొమ్మిది రోజులు ఆడతారండి నవరాత్రులు అని అంటారు. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. గౌరమ్మ గౌరమ్మ దేవునే బతుకమ్మతి తల్లి అని అంటారండి.
తెలుసా అన్నీ తెలిస్తే పేర్లు చెప్తారా మీరు బతుకమ్మ పండుగదా ఒకటి
నాక అంత ఐడియా లేదు కాని అండి తేలిస్తే చెబ్దునండి అంత గుర్తు రాట్లే అండి
ఆ ఇప్పుడు దసరా జరుపుతారు కదా అయిపోయినంకనే
ఆ అవునండి బతుకమ్మ అయిపోయిన తెల్లారి దసరా జరుపుతారు ఇక్కడ
ఆ మీ విలేజ్ లో జరుపుతారా మా విలేజ్ లో జ అంటే మా సిటీలో అయితే జరుపుతారు మీ ఇక్కడ జరుపుతరా అని
తరండీ.
ఆ అంటే ఏదన్న ఎంట ఇప్పుడు పల్లెటూరు వాతావరణంకు సిటీ వాతావరణం చాలా డిఫరెంట్ అండి మీరు అంటే మీరు నా నాచురల్ పీస్ పీస్ఫుల్గా ఉంటురు కాబట్టి మాకు ఇక్కడ అంతా పొల్యూషన్ ఉంటది కదా
మంచిగ పచ్చని చె చెట్లు దాని నుండి వచ్చే గాలి స్వచ్ఛమైంది స్వచ్ఛమైన మనుషులు ఉంటారండి గ్రామాలలో
ఉహూ ఇప్పుడు మీ లేడీస్ అంటే చాలా వరకు ఉ టైలరింగ్ చేస్తారు కదా
ఆ అవునండి.
ఆ అంటే మీరు అంటే మీరు నేర్చుకునే ఏమన్నా ఆలోచన ఉద చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు. మీరు ఖాళీగా ఉ అ ఖాళీగా ఉంటారు కదా అని డౌట్ వచ్చింది కా సజెషన్ అట్లా
ఆని నువ్వు టైలరింగ్ నేర్చుకుందామని అనుకుంటు టానండి.
ఊ అంటే చాలా వరకు ఇప్పుడు ట్రెండింగ్లు ఉన్నది అదేనంట ఇప్పుడు చాలా వరకు గర్ల్స్
ఆ ఆ అవునండి.
ఆ గర్ల్స్ ఆదేనంట అదే మరి ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు హలో
ఆ హలో ఆ అండి.
మీ మీ విలేజ్ కల్చర్ గురించి ఏమైన్నా చెప్తారు మళ్ళీ ఒకసారి అంటే ఇప్పుడు మీ విలేజ్ ఎ స్టార్టింగ్లో ఏం ఉంటది ఎండింగ్లో ఏం ఉంటది అని
ఆ
అదే మీకు ఊర్ల దేవుళ్ళు గుళ్ళు ఉంటాయా ఎన్ని ఉంటాయి ఎప్పుడెప్పుడు ఏం పండుగలు జరుపుకుంటార అని
ఆ ఆ మాకు బొడ్రా రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ బొడ్రాయ్ వేసారండి ఊల్లో
ఊ
అది చాలా బొడ్రాయి అనేది చాలా స్పెషల్ అండి ఊరికి అది ఒక గ్రామ దే గ్రామాన్ని కాపాడే దేవునిలాగా పూజిస్తా ఉంటరు. అది రీసెంట్ టైమ్ లో ఏసారు బాగా పెద్ద పెద్దగ జాతర జరిగింది ఇక్కడ మళ్ళీ రీసెంట్ గా ఇక్కడ కొన్ని దేవుళ్లను ప్రతిషించాలని కుంటాళ్ళు.
అ
ఇక్కడ శివున్ని, ఆంజనేయస్వామిని వినాయకున్ని ఇక్కడ ప్రతిష్ చర్చించాలనుకుంటున్నారు ఇక్కడ మా గ్రామంలో. చాలా జరుపుతారండి పండుగలు ఇక్కడ
అహం బోడ్రాయే ఉంటదెంట ఆ హు అంటే మీకు అంటే ఇప్పుడు మీక్ ఇప్పుడు సిటీ అదే మీరు ఇప్పుడు ఒక అమ్మాయిలు కదా ఆ అమ్మాయిలు కాబట్టి సిటీ కల్చర్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తరా, పల్లెటూరు కల్చర్ ఎక్వ ఇంపార్టెంట్ ఇస్తరా.
మేమా అండి పల్లెటూరు కల్చర్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తామండి.
ఓకే అండి థ్యాంక్ యూ, ధన్యవాదములు.
ఆ ట్యాంక్యు అండి.